హలో
ఎలా ఉన్నారు
బానే ఉన్నా అండి మీరెలా ఉన్నారు
బాగున్న ఆ అవును ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఇంటికి వెళ్తున్నారా
ఆ వెళ్తున్నాగా ఉగాదికి ఇంటికి వెళ్ళకుండా ఎవరు ఉంటారు అది అందులో మేము ఆంధ్రా మసైయిడ్ అది బాగా జరుపుకుంటారు
అవునా
ఔను
అంటే ఎలా చేసుకుంటారు ఉగాది
ఏముందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తుంటారు జనరల్ గా అయితే మా ఇంట్లో నేను ఇప్పుడంటే ఇప్పుడు ఉంటున్నా గాని జాబ్ పర్పస్ ఇంటికాడ ఉన్నేటప్పుడు అయితే మా నాన్న లేపితే కాని లేచే వాన్ని కాదు అది పండుగ రోజు అయిన అప్పటికి నేను లేచే సరికి అందరూ రెడీ అయ్యి టెంపుల్ కోసం అని రెడీ ఉంటారు నేను ఒక్కడినే తిట్లతో లేచేవాడిని ఇంకా పండక
నేను కూడా అంతే పండుగ రోజు కూడా లేటుగానే లేస్తా, కానీ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళి తర్వాత్ ఇంకేముంది ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తాం
మేము అంతే టెంపుల్ కి ఫస్ట్ టెంపుల్ అయిపోవాలి తర్వాత అప్పుడు అన్ని కలిపి పచ్చడి చేసి మేము తినడం కాకుండా పక్కల్ల కి కూడా ఇంకా కం క బిల్
చేసుకుంటారా
చాలానే చేస్తారు ఆ రోజు వంటకాలు అంటే జనరల్ గా మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట
ఓహొ
చాలా వంటకాలు చేస్తారు బూర్లు, పులిహోర, గారెలు
బూర్లనే అంటారా వాటిని ఏమంటారు భక్ష్యాల అంటారా
బూరే బూరెలు అంటాయ్ ఇక్కడ ఇక్కడికి వచ్చాక పూర్ణాల అంటారు ఇక్కడ కొంతమంది
పూర్ణాలు అనారు పూర్ణాలంటే వేరే అవి ఆ లోపల బెల్లెం అదంతా బెట్టి అలాగే వేసే వాన్ని పూర్ణాం బాగ
అదే మేం బూరి అంటాం
ఆహా
ఆ వాటిని మేము బూర్లు అంటాం ఇంకా గారెలు గారెలు తెలుసు కదా
గారెల
మ్మ్ మినప్పిండితోటి నార్మల్ గేస్తారు కదా ఓ హోల్ ఉంటది బైటకి
అంతే ఇట్లాంటి గారెలు సంక్రాంతికి చేసుకుం
ఇక్ చేసుకునే టైం
సంక్రాంతి చేసుకునేవి ఇట్లా నిల్వ చేసు పోచ్చు అట్లాం
అట్లాంటివి కావు
మరి
ఎట్లాంటివి అంటే ఇప్పుడు చికెన్ కర్రీ తోటి గట ఇలా తింటారు కదా గారెలు
ఓ పప్పుగారెలా
పప్పుగారె అదే వం
మేమేం చేసుకోముగాదికి అలాగా
మీదేటు
మేము వెజ్జ్ వెజ్జ్ ఆ రోజు వెజ్జ్ వండుకుంటాం మీరు సంక్రాంతి రోజు వెజ్జే తింటార
మీరు ఆంధ్రానా తెలంగాణన తెలంగాణలో ఏం చేసుకోరా
అంటే చేసుకుంటారు కానీ అంత స్పెషల్ అంటే ఏం ఉండదు ఆ రోజు ఎక్కువ పెద్దగా చేసుకున్న పండుగ అంటే దసరా
ఓకే దసరా కి నేనిక్కడ తెలంగాణలో ఉన్నామ్ ఓసారీ అప్పుడే బానే ఎంజాయ్ చేశా నేను మా ఫ్రెండ్స్ అంతా
హు హు
హ్మ్ అదే మా తెల మా ఆంధ్రాలో అయితే సంక్రాంతి పెద్దది
నేను ఎప్పుడు చూడలేదు ఆంధ్రాలో సంక్రాంతి
పెద్దది అది గోదావరి జిల్లాలు ఇటువైపు మా సైడ్ అయితే ఇంకా గ్రాండ్గా జరుగుతాయన్నమాట కోడి పందాలు ఆటలు అ న్ని ఉంటాయి
నేను నేను ఇప్పటి వరకు బీచ్ కూడా ఎప్పుడు చూడలేద్
అవునా
అవును అసలు మాసైడ్ బీచ్ లవి ఉండవు గద్ తా
ఆ మా సైడ్ వింటాయి చాలానేే రేపు మీరు ఎప్పుడైనా ఒకవేళ వస్తే అప్పుడు మా సైడ్ ఓచ్చి బీచెస్ ఆర్కే బీచ్ వైజాగ్ సైడ్ బాంటాయి ఆ తర్వాత ఇటు మీకు వైజాగ్ సైడ్ వెళ్ళిపోతే ట్రిప్ కి కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు వైజాగ్ లో చాలా ఉంచాయి మేము మా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకొని ట్రిప్ చేసుకున్నాం అప్పుడు అరుకు వైజాగ్ లో ఉండే బీచెస్ నెక్స్ట్ మీకు చాలా తిరడానికి జూ పార్క్స్ పార్క్స్ కైలాస్గిరి అలాంటివి చాలా ఉంటాయి టెంపుల్స్ కూడా ఉంటాయి మెయిన్లీ మేము సింమాచలం టెంపుల్ అనే ఒకటి ఉంటుంది
ఆ మీరిక్కడ ఆదేంటి యాదగిరి గుట్ట టెంపుల్ కి ఎల్లుండా ఎప్పుడైనా
ఆ వెళ్ళా వెళ్ళ
నేన అప్పుడు పాత అంత గుడి ఉన్నప్పుడు వెళ్ళను
మేబి నేను ఒక టూ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళ అప్పుడు ఒక్కసారి వెళ్ళ
హలో
హలో
ఆ చెప్పండి
మీ ఇంకేంటి మీరు టెంపుల్స్ ఇలాంటివి ఏమి విజిట్ చేయరా మరి ఆంధ్రప్రదేశ్కు వచ్చి
నేను అసలు ఎప్పుడూ మా స్టేటే దాటలేదు కాబట్టి ఏం చూడలేదు ఇంకా మా స్టేట్ లోనే సరిగ్గా చూడలేదు మా అమ్మా ఎక్కడికి ఎలా న్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ అడుగుతుంది కాబట్టి ఇకా నే నా అడి తిగినా కూడా వేస్ట్ ఎట్లయినా నో అనే ఆన్సరే వస్తందని అడగడు ఇంకా
ఓకే మా కో అంతే ఉంటది ఇంటికాడ పర్మిషన్ తీసుకోవాలి అని చేయరు బేసికల్లీ అబ్బాయినయినా ఆడపిల్లలాగా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు
నాకు అంతకంటే ఎక్కువే ఉంటాయి మరి
మీరు తెలంగాణ అన్నగా తెలంగాణ స్లాంక్ కన్నా మామూలుస్ లాంగే ఎక్కువ ఇస్తుంది చ
అవును అంటే ఇక్కడ నేను ఆంధ్ర ఫ్రెండ్స్ తో కలిసి ఉండి ఉండి నాది కూడా అలాగయి పోయింది
మేము తెలంగాణ ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది స్లాన్ అని అనేవారు ఇంకా
ఆ నాది కూడా మొత్తం వేరేనే ఉంటది అంటే తెలంగాణలో కూడా చాలా అలా వేరే వేరే స్లాంగ్ ఉంటాయి అటు కరీంనగర్ సైడ్ వాళ్ళది ఒకటి అట్లా డిఫరెంట్ డిస్టి్రిక్ట్స్ వరంగల్ వాళ్ళది ఒకలా ఉంటది నల్గొండ వాళ్ళది ఒకలా అలాగుంటది
ఓకే
అట్లా ఇప్పుడు మీ ఆ మీ ఆంధ్ర సైడ్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా వెస్ట్ ఈస్ట్ అట్లా అని
చాలా డిఫరెంట్ ఒకటి స్మూత్ ఉంటాయ్ కృష్ణా డిస్ట్రిక్ వాళ్ళది చాలా స్మూత్ తెలుగు అచ్చమైన తెలుగు
అట్లే ఉండదు ఇదే
గోదా లేదు నేను చెప్తున్నది ఫ్రా స్లాంగ్ వాళ్ళు పూర్తి కంప్లీట్ సెంటెన్స్ని కొంచెం ఎట్లా అంటే ఓల్డ్ తెలుగు వర్డ్స్ ఉంటాయి కదా ఓల్డ్ తెలుగు వర్డ్స్ అంటే మనం ఇప్పుడు తెలుగు ఎట్లా
అదే తెలుగు పుస్తకాలల్లో ఎట్లుంటందో అట్లా జదువు
మీకెట్ల చెప్పాలండి నాకర్థం కాట్లేదు దాన్ని మనం ఇప్పుడైతే సింపుల్ గా తెలుగు ఓల్డ్ స్ వాడుతున్నా వాళ్ళు అచ్చ తెలుగు వర్డ్స్ వాడతారు
ఆహా
ఇంకా గోదావరల్లవి శ్రీకా కోలం భాష ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి
ఎప్పుడైనా వెల్ వెళ్తే తెలుస్తుంది నేను ఇక్కడికి వచ్చే వాళ్ళు మాట్లాడితే వెళ్ళడం తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఆ పాటికి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి వాళ్ళది కూడా సగం తెలంగాణ సగం ఆంధ్ర మిక్స్ అయిపోయి ఉంటంది
ే మాకైతే ఇంకా నేను ఎక్కువగా ఆంధ్రాలో ఉన్నప్పుడల్లా ఇంకా ఆంధ్రాలోనే స్లాంగ్ తోటే ఉండేవాడు
ఊహు
ఉ
మీ మీది గూడా ఇప్పుడు మొత్తం ఆంధ్ర లాగా ఏం లేదు తెలంగాణ లాగానే ఉంది కొంచెం
అదే అంత తెలంగాణలో కూడా కొన్నాళ్ళున్నా
ఆహ
దాని వల్ల స్లాంగ్ అట్లే ఉండిపోయి మీరు ఎప్పుడైనా ఆంధ్ర విజిట్ చేస్తే మెయిన్ మెయిన్ ప్లేసెస్ కోసం సర్చ్ చేసి చూడండి టెంపుల్స్ అని బీచెస్ అని ఇలాంటివి వదిలేయద్దు
చాలా సార్లు ప్లానే చేసుకున్నా గాని పోవడం అ వ్వలేదు సర్చ్ చేసి చూ చూడడం ఏంటి అన్ని ఇటు పోవాలి అటుపోవాలి అన్ని బకెట్ లిస్ట్ లో పెట్టుకొని ఉంచిన కాని ఏడిపోవాలి అన్నా అది అవ్వట్లే
తరేనిపో
ఎవరు మీరు అనుకుంటారా నేం పోతా అని
వెళ్తారని ఆశిస్తున్న
ఆశ గానే మిగిలిపోతుంది నిరాశ్
ఓకే
నాకై తే చిన్నప్పుడ్నుంచి ఆ తిరుపతి వెళ్ళాలన్నా కూడా అవ్వట్లేద్ నాకు ఆ ఫ్యామిలీ అంతా ఎల్లిన్రు గల్సుగాని మూడు సార్లు అదేన్ ఎల్లే వరకు ఎల్లి ఆగిపేన్.
మీరు తిరుప్తి పక్కా వెళ్ళ వెళ్ళండి, తిరుపతి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నన్ను అడిగితే అబ్ అప్, ప్లేసుంది తిరుపతి విజిట్ చేయడం మాత్
నాకు తెలుసు బెస్ట్ అని చూస్ స్తుంటేనే ఆ బై రీల్స్ చూస్తుంటేనే నాకు గూస్ బామ్స్ వస్తాయ్ ఏ కానీ
అదే చెప్తున్నా డెఫినెట్గా వెళ్ళం డి ఐ విల్ ప్రే మీరు వెళ్తారని ఈ ఇయర్
గోవా అయినా లేదా మ్ తిరుపతి అయినా
గోవా ఎప్పుడైనా ఎళ్ళొచ్చు తిరుపతి ఒకసారి ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్
గోవా ఎప్పుడైనా ఎళ్ళోచ్చు అంటే ఎప్పుడెళ్తం
ఐ మీన్ తిరుపతి అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. వన్స్ ఒకసారైనా లైఫ్ టైమ్ లో ఒకసారైనా దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే అంత మీకు నేను ఎక్స్‌ప్లేయిన్ చేసినా అది మీ దానికి దాటి ఉంటది అక్కడ ఈ ప్రతి ప్లేస్ ని ఫేస్ చేయాల్సి వస్తే
ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది దాని బ్యూటీ అనేది మనకు అర్థమయితది అది ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎన్ని విన్నా వేస్టే అది నాక్కూడా తెలుసు నే నింగా వెళ్ళే ఛాన్స్ లేదు కాబ ట్టి చూస్
అదే అదే ప్రేయర్ జేస్తున్నా వెళ్ళ వెళ్తారని ఆశిస్తున్న
చూద్దం సరే అయితే ఉంటా మరి
మ్ సరే అండి బాయ్